మ్మ్ ఎంచేస్తున్నావ్ రా ఫోన్ చేసావ్
ఎమ్లే బూ చేస్ మధ్యానం తిన్నావా మరి అన్నం
అవునా చెప్ ఏంటి విశేషాలు అంతేనా ముఖ్యమైన విషయమా
నేను అన్నం తిన్నావా అని అడిగినా
ఆ తిన్నాన్
ఏం కూర
చికెన్ ఇరోజు
సండే స్పెషలా
ఆ
సండే స్పెషల్ అంటున్నా
ఆ అవును
మ్మ్ హ్మ్ ఇంకా మరి
ఏమున్నాయ్ ఏం లేదు
అని చేత్తారా మే చికెన్ కర్రీ
ఆ మంచిదని చెప్పారు కానీ
మ్మ్ కానీ
అంటే అది ఏమంటారు నాటుకోడి గాని గట్టికోడి కాదు కదా మెత్తడిది కదా అంతగాను తినబుద్ధిగాదు
అంతా అంతగానమెయ్యరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు
ఎత్తరు మా ఆస్టల్లో వాళ్ళు వేసింది అప్పుడప్పుడు తినేల్లేదు
అంటే తినవ నువు తినవ నువు సక్కగా
తింటాను ఓన్లీ పీసేస్ తింటా
పండ్ ఉక్ గ్రేవీ అయినా బుద్ జేయాల
అది కొంచెం ఏంటో నీళ్ళలేక్కుంటది
ఆరువేలు ఎందుకు కడతారు మరి
ఆ
ఆరువేలు ఎందుకు కడతారు మీరు అంటాన్నా
అన్ని సార్లు నీళ్ళలెక్కే ఉండదు మంచిగా చేత్తారు అప్పుడప్పుడు
ఇప్పుడే నీళ్ళలేక్కుంటా అన్నది మళ్ళా ఆరువేలు ఎందుకు కడతార అంటే నీళ్ళలెక్కా ఉండదు అంటాంది
ఆరువేలు కడతాన్నానంటే మంచిగనే ఇత్తారు మీ హాస్టల్లోలెక్క మీ లెక్క చేయ చికెన్ ఉంటాయి గానీ అప్పుడప్పుడు అంటే ఏమంటారు వంట వాళ్ళు చేంజ్ అయితే అప్పుడు
మాకు షికెన్ నీళ్ల లెక్క ఎత్తరు అని నీకెవరో చెప్పినం
నార్మల్గా అంత ముందు ఎప్పుడు ఒకసారి అన్నావు కద
అద అంతాక ముందు ఇప్పుడు కాదు కద ఇప్పుడు సూపర్ ఉంటది మా అన్న అప్లై ఎసుకున్నట్టు ఉంటయి చికెన్
ఉ ఇంట్లో చేసుకున్నట్టు కూడా ఉండదా ఇంట్లో కన్నా మంచిగా ఉంటదా
అప్పుడు అప్పుడు అట్లా కూడా ఉంటది మరి సోరకాయ కాటి ఇంట్ల కన్నా మంచిగా ఉంటయ్
అవున నా దగ్గరనైతే సొర కాయ్ నేను ఎప్పుడు తిినలే మంచిగా ఎయ్యరు సోరకాయ మంచి చేయ్యరు
ఎన్న హల్మిడ అక్కడ ఏం మంచిగా ఎప్పు
మా దగ్గర బెండకాయ కూర మంచి చెత్తారు బెండకాయ మంచిగ చెతరు మార్నింగ్ టిఫిన్స్ అన్ని మంచిగ పెడతారు
ఆ
ఆ చికెన్ ఉన్నప్పుడు అయితే చికెన్ పన్నీర్ అవి బాగా చేస్తారు కానీ అప్పుడప్పుడు మాత్రమే చికెన్ మంచి అంటే అప్పుడప్పుడు ఉడుకుతది అప్పుడప్పుడు ఉడుకది పచ్చి చికెన్ లా గుంట అప్పుడప్పుడు
ఎందుకడ మరి ఉడకబెడితే ఏమవుతాడ గ్యాస్ అయిపోతాడంటనా
ఉమ్ ఏంటి కొంచెం గట్టిగా మాట్లాడు
ఉడకబెడితే గ్యాస్ అయిపోతా అట్న అంటున్నా
ఈల్ళు గ్యాస్ మీద అండరు కదా కట్టెల పొయ్యే మీద అండుతారు
కట్టెల పోయ మీద అండుతారా మీ వంటలన్నీ
ఆ మా వంటలన్ని గా కట్టెల పొయి మీదనే అండుతారు
ఎందుకట్ల
ఏందో మొన్న అట్ల ఏదో యుద్ధం వచ్చిన కా నుంచి గ్యాస్ మొదలు అయిపోయి అంట లెవ్వం
ఇంకా మొద్దులు అయిపోయినాయి ఇంకాలె అట్న అందరు ఎప్పుడు అయిపోయింది వందకు వంద మొద్దులు తె
కానీ మా హాస్టల్లో అట్లనే తాలు మరేందుకో ఈమె కొంచెం పొదుపు ఎక్కువ అనుకుంటా మా హోటల్ ఆం టికి మేం మొన్న ఎక్కడ అండుతేంది మనకి ఫుడ్ పెడత్
ఆ మొన్న చెప్తానవ్ చెప్పు
చెపాతిలు పెట్టమని అడిగితే ఆమదే చెప్పింది ఒక నెల వరకు నేను బెట్టను గ్యాస్ ముద్దులు లేవు అనేసి రీజన్ చెప్పింది అయితే అందరం పోయి యుద్ధం ఎప్పుడయితుంది అందే అది హాస్టల్లో పెడతారు మీకేమయితుంది అనేసి అడిగితే మీరు ఏమన్నా చేసుకొని నేను ఎవరికి బెట్టను అనేసి తిట్టేశారు
ఆమెకి బా డిమాండ్ పెరిగినట్టు ఉన్నయ్
అంటే అలా గాదు ఈ చుట్టుపక్కల అమ్మాయిల హాస్టల్స్ లో ఇదొకటే ఉన్నది అందు కొసం కంత అది
అవునా నేను చూసిన బొచ్చాడు హాస్టల్ వందలకు వందల హాస్టల్ ఉన్నాయ్
అంటే ఈ ఇయర్ అంటె మే ఏమో మరిగ ఆమెకంతే
నువ్ నాకేప్తానా ఆడ ఒకటే ఉంది రెండు ఉన్నయ్ అని ముందు నువ్ పోయినావ నే పోయిన్నాడికి
ముందు నువ్వే అచ్చినవు గానీ
ఆ చుడ్డు పక్కనే పది పదిహేను హాస్టళ్లు ఉన్నాయ్ ఒకటే దగ్గర పక్కపక్కకే హాస్టల్ ఉన్నాయ్ మరి ఎందుకు మీకెందుకు అంతాను
ఆమెకి ఇగ అంటే ఇంకా ఫుల్ ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయని కొంచెం పోగరు ఆమెకు అంతే నిజం చెప్పాలంటే ఈ ఈ ఏరియాలో మా హస్ ఇడ లే నాకు తెలిసి కొంచెం తక్కువ రేటు మిగిలినే అన్న ఎక్కువ రేటే ఉంటాయి నాకు తెలిసి ఇంకా నేను చూడని ఏమన్నా ఉంటే మరి ఏమన్నదిల్
ఎందుకుండే తక్కువ రేట్లు కూడ ఉంటాయి
నేను చూడలే అనుకుంటా అంటే ఈ ఏరియాలో నాకు అంత ఏం తెలియదు కదా
మేము కూడా మొన్నడదాక మా పాత హాస్ట సూపర్ ఉంటుంది అనుకున్నాం వాళ్ళు ఉన్నాను రోజు అలాగే బయటకి వచ్చి ఎతుకుతునే కదా తెలిసేది
అంతే కదా కానీ ఎతకాలి ఇక ఏమో ఈ హాస్టల్ అలవాటు అయ్యి ఇంకా వేరే హాస్టల్స్ ఎతకాలిని ఆలోచన రు రాలేదు అసలు
బద్దకం పెరిగిపోయింది అంతే కదా మొత్తానికయితే
బద్దకం పెరిగిపోయింద అట్లే ఏం లేదు
ఇప్పుడు బయటకి పోయి హాస్టల్ వెతుక బుద్ది అవుతలే అంటే అది బద్ధకం కాకపోతే ఏంటి
ఎతకాలని అనిపించలేదు ఇదే హాస్టల్ బాగుంది కదా అన్న ఫీలింగ్లో ఉండి ఉండి వేరే హస్
చికెన్ ఉడకద అంట అది మన మంచిి ఉందా అంట నళ్ళ నళ్ుంటా అంట అ మింటుందంట
నేను చెప్పేది ఏంటిది బ్రో ఇప్పుడు అప్పుడప్పుడు ఏమో వేరే వాళ్ళు చేస్తారు అప్పుడు వాళ్ళు చేసినప్పుడు మంచి ఉండేయి నార్మల్ గా డైలీ చేసే వాళ్ళు చెస్తతే మంచిగా ఉంటయి
అలా వైఫై ఉ వైఫై ఉండదట చెప్ పాతెల్ పెట్టరంట
వైఫై అనేది మొన్న మూడు రోజుల కిందటనే పోయింది కంప్లైంట్ ఇచ్చినాం ఒక రెండు రు రోజుల పెడతా అని చెప్పిరు పెడతారు
ఏ హాస్టల్లో మూడు రోజులు వైఫై లేకుండ ఉంటారు జనాలు నాకైతే తెలిదు నెక్స్ట్ డేనే పెట్టిపితారు
మా హాస్టల్లటోల్లోకి ఏమైందో
అరే స్టూడెంట్సే ఉంటారు ఆ అందరు స్టూడెంట్సే ఉంటారు క్లాస్ లో ప్రస్టలు రాస్తారు అన్ని వేస్తారు వైఫెలే అందరు మళ్ళా ఎవరు రీఛార్జీలు చేసుకోరు వైఫై లేకుండ ఎట్లా ఉంటారట
అదేందో గాని మా హాస్టల్ లో నేను ఒక్కదాని రీఛార్జ్ చేసుకుంట లేదేమో అన్న ఫీలింగ్ అ వచ్చింది నాకు ఈ రెండు మూడు రోజుల అందరు ఫోన్ లో ఎవరి డేటా ఆళ్కే ఉన్నది ఎవరు అసలు వైఫై గురించి కూడ నార్మల్గా ఒక్క రోజు రెండు రోజులు అడిగిళ్ మళ్ళ థర్డ్ డె నుంచి అసలు ఎవ ఇ అడగడమె మానేసిట్లు ఇక్కడ అంటే ఈమని అడిగితే ఏమి ఉండదు ఆ మేడకే ఫోన్ చేసి అడగాలి
మరి ఫోన్. చేత్త పోల
నేను ఫోన్ చేయలే నా ఫోన్ బ్యాలెన్స్ లేదు
ఆ ఎవరి దైన్ని ఉన్న అట్ల తీసుకొని చేస్త అయిపోతుదు ఎందుకంటే ఎవరుడో ఒక ఆళ్ళకైనా ఎట్లా కుర్తుంటాయి తింటర్పు పంటారు వాళ్మ వాళ్ళకేం బాగు ఉంటది
ఆమె చెప్పింది ఒక రెండు రోజుల వరకు పెట్టిస్తాను అనేసి చెప్పింది దందుకోసం అనుకుంటాం మరి ఎవరు అడుగుతలేరు ఈ రెండు రోజుల తర్వాత పెట్టకపోతే మళ్ళీ అందరుూ పోయి అడుగుతరు
అళ్లో పోయయి మూడు రోజులు అవుతుంది అంట మళ్ళీ రెండు రోజులు అంటాంది
కిందట పోయితే మొన్న ఆయన వచ్చి చెక్ చేసిండు అదేందో పోయింది అనేసి కొత్త అది పెట్టాలని చెప్పింది అంట దానికి ఒక
అవున్ మాకు ఇబ్బందయితా గోరంగ ఇబ్బంది అయితే మాకా చెప్పాల మరు
అని చెప్పినా కూడ ఆమె అంతగానం ఏం పట్టించుకోదామె కొంచెం డిమాండ్ ఎక్కువ కానీ మా దరిద్రం మేము ఇదే హాటల్ ఉండాలిని మేమేమీ
ఆ దరిద్రం ఏందే మీకు బయటపోయి ఎ తుకో శాతనయితలేదు అంతే
ఆ
నాకైతే మొన్న ఒక రోజు నేను లేట్గా తినడానికి పోయినా పోయిసారి చపాతీలు అయిపోయాయి నేను అడిగను చపాతీలు అయిపోయినాయి అన్నారు చపాతీలు అయిపోయినాయి చపా తీలు ఎందుకు అయిపోతాయి ఎవరి అలాగదేరా అని అడిగిన అయితే అడ ఓనరు ఉన్నాడు అడుగుపో అన్నది
ఉమ్మ్
అడిగిన ఓనర్ని అడిగితే తొమ్మిది ఇంటి వరకే లస్ట్ అమ్మ అన్నాడు ఇకప్పుడు సప్పుడు చేయకుం తొమ్మిదింటి వరకు లాస్ట్ అంటే లేకపోతే చపాతీలు నాయి నాకుండకపోతే నేను లొల్లే పెట్టుకుంటా
తోమ్మిది కన్న లేట్‌ పోయి ఎందుకు తిన్నావ్ మరి
ఆ ఆరోజు లేట్ అయింది ఈ కరీంనగర్ పోయి వచ్చిన చి ఆరోజు ఎగ్జామ్ ఉండే కదా
ఆహా
ఉమ్మ్ అడ్న పోయి వచ్చినంక లేట్ అయింది అయి తే ఆరోజు లేటు తిన్నా లేటు తింనింటే లేకుండే చపాతీలు
అవునా మా దగ్గరన అయితే ఉంటాయి తొమ్మిదిన్నారా లాస్ట్
ఉమ్మ్ అంటే ఆహా ఫుడ్ ఉంటది కానీ చపాతీలు లేకుండే ఇక నేనన్నా మరి ఎవరియి అలకు తిత్తారు కదా రెండ్రెండు చపాతీలు ఎవరియి అలాకైతే ఉండాలి కదా అని నేనన్నా
మరి అంతేగా
ఆ ఓనర్ని అడిగితేనేమో తొమ్మిదిటి వరకు లాస్ట్ అని ఆయన చెప్పిండు ఇగ తొమ్మిదింటికి లాస్ట్ అనంకా మనం ఏం అడుగుతాం మనం ఎట్లా రోజు గంతా లేట్ పోము కదా ఏడున్నరకే పోయి ఏసేస్తిన
ఈరోజు మాత్రమే లేట్ అయిందా అయితే ఆరోజు
ఆ ఒక్క రోజే అంటే నేను వచ్చుడే లేట్ అయింది కదా ఇగ అచ్చి అసలు నేను ఫేస్ వాష్ గిస్ వాష్ కూడా ఏం చేసు కోలే మళ్ళీ ఎవడెక్కుతాడాని ఫస్ట్ తిన్న తిన్నాకనే ఇగ పైకొచ్చి ఫ్రెష్అప్ అయిన
మ్మ్ఉహ్మ్
మీరైతే ఏం అడగరు ఫీజులు కడతారు అట్టిగ ఏదో గవర్నమెంట్ హాస్టల్లో ఫ్రీగా ఉన్న టితారే మొత్తం
అట్లే ఉండదులే అడుగుతారు ఇక్కడ కూడా అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి అందరినా మేడంని అడుగుతారు మేడం కూడా అప్పుడప్పుడు వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయ అని కూడా అ అంతే
మేడం మేడమేంది అసలు హాస్టల్లో ఉండే
అందరు ఇక్కడ అట్నే పిలుస్తారు అదే అలవాటయింది నేను స్టార్టింగ్లో ఆంటీ అని పిలిస్తే ఆంటీ ఏంది అని అన్నారు
ఆ అలాంటే ఎంది నువ్వు ఆంటీ అనే పిలు అమే ఏం మేడం ఏమన్నా ఏంది హాస్టల్ వార్డన్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయ
అదే కదా నేను కూడా మేడం మేడం అంటే ఫస్ట్ నేను కూడా షాక్ అయినా
ఆ ఏవో గవర్నమెంటు హాస్టెల్ వార్డె న్ అన్నట్టు మేడం అని పిలుచుడేంది నాకు అర్థం కాదు
ఏమో మరి ఇగ వీళ్ళందరూ పిలువముగా మనమట్ట పి తె మనం మన పొగరు అనుకుంటదేమో అని
అనుకుంటే అనుకోని తొక్కనా నే ఐత అన్నా అన్ విలత్తా అన్ కుల్ అనేదాన్ని గాని పాపం కొంచె యెంగే ఉన్నడని అన్న అను విలుత్తాన్న
ఎవర్ని
హాస్టల్ ఓనర్ ని
ఆహా
ఎవరైనా అట్లే విలుత్తరు అన్న అక్క లేపోతే ఆంటీ అంకుల్
అందురు అట్లనే విలుత్తర్ గానీ ఇక్కడ్నే మరి ఏందో ఈల్లు కొత్తగ
అయితే ఆళ్ కొత్తగ విళ్తే నువ్వేందుక్ కొత్తగ విళుత్తాన్నవ్ నీది నీకు ఒక ఐడెంటిటి ఉండదా
ఆ మళ్ళ అందరు మాట్లాడంగ మనం ఆంటీ అని విళుత్తే మనల్నే చూ
సూత్తే ఏమైతది ను తప్పే ఏత్తానవ
హూమ్
గే గొర్ల మందర్ లె
హు గొర్ల పందేటమ్మ
ఆ మరి మనం ఆ వాష్ చూయించు గొడవైతే ఉడా మా రూమోల్లు, ఆ వస్తే ఏం గాదురా అంటే వాళ్ళ గూడా ఒస్సలే తొక్కనా ఎందు. అత్తరు ఏ ఒక్కదానే సప్రేట్ మరి
ఊహు సర్లే ఉంటాను ఇగ మలి
ఊ బాయ్